ఆ క
హలో
వినిపి
హలో
హలో వినిపిస్తుందా
హలో వినిపిస్తుంది ఇప్పుడు ఇందాక వినిపించలేదు
అవును మీరు కాల్ ఎందుకు కట్ చేసారు
నేను కట్ చేయలేదు అదే కట్ అయిపోయింది ఆటోమేటిక్గా హలో
ఓకే మీ ఫుల్ నేమ్ అన్న మల్ల మాధవియా
అవును మీరు దోనాల సోనియే కదా ఉమాభారతి కదా
అవును నాకు ఇప్పటి వరకు మీ పేరు తెలీదు
ఓ షట్
యా
మీరు చాలా మిస్ అయ్యారు నా పేరుని
అవును ఇప్పుడే చూస్తున్నాను
తెలుసుకోండి ఇప్పటికైనా ఆ
తరు
ఏం చేస్త ఏం చేయట్లేదు ఇప్పుడే ఇల్లంతా కడిగాము ఇల్లంతా నీటుగా కడిగినంరా ఏం చేస్తుర్రు మీరు రేపు శ్రీరామనవమి కదా
ఓ మొన్న ఉగాదికి అయిపోలేదా
ఓ వాట్ రే శ్రీరామనవమి రేపు ఉంది కదా
అంటే నువ్వు అందరూ ఏ ఉగాది ముందు కడుక్కుంటారు కదండీ
కానీ ఏంటంటే ఫస్ట్ ఇల్లు కూడా దుమ్ము దుమ్ముగా ఉంది గబుక్కున మనకు కరెంట్ గానీ ఏమైనా పోయినా కిటికీలన్నీ తీసి ఉండడానికి లేదు అవకాశము అని చెప్పేసేసి ఎందుకు అనీ కడిగాను పెట్రోల్ దొరుకుతుందా హ్మ్ అయిపోయింది
యా నిన్న రెండు పెట్రోల్ బంక్స్ లోకి వెళ్తే బంద్ చేసారు
ఇప్పుడు దొరకడం లేదా
బంద్ చేసి అయిపోయిందని చెప్పారు పెట్రోల్ అయిపోయింది అని మొత్
ఆ ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటి ముందలా సజ్జల పక్కన
అక్కడ అడిగితే మరి పొద్దున ఆరింటికే వాళ్ళు ఆరింటి నుంచే బంద్ చేసిరని చెప్ ప్పింది అయితే నేనేం చేశానంటే డాడీకి కాల్ చేసి ఒకసారి బస్ స్టాండ్ దగ్గర హెచ్పి లో చూడు అక్కడ డాడీ ఉంటాడని చూస్తే అక్కడ పెద్ద లైన్ ఉంది దొరుకుతది అని చెప్పిండు డాడీ
ఆ షబ్బ ఆ
క్యూలో నిలబడ్డాననమాట సో దొరికింది పెట్రోల్ కొట్టించుకున్న ఫుల్ గా
ఫుల్ కొట్టిచ్చావా చెప్పాల్సింది కదా కాదు బాట్ టిల్లో ఏమనా తెచ్చుకోకపోయినావ మన అక్క గిట్లా కావాలెమో
తెచ్చినా తెచ్చినా తెచ్చినా వన్ లీటర్ అక్క అక్క రాలేదు ఆ రాకపోతే బాటిల్లో తీసు వన్ లీటర్ తీసుకొని వచ్చిన
మరి అక్క యూజ్ చేసుకుంటుందా
ఇంకా పోసుకోలేదు మరి ఆమె దొరుకు బావకు మార్నింగ్ దొరుకుతుందిలే అంత అవ సరం లేదన్నట్టు అన్నడు
అహ్ హా ఓకే ఒక పని చేయి మరి అక్క వాడితేనే నో ప్రాబ్లమ్ లేదంటే నీకు డబ్బులు నేను కొడు తా అది నాకు ఉంచు చిన్నపిల్ల ఉంది కదా అమ్మమ్మ ముసలామే కదా ఆ అడి అడిగి అడిగి ఆ ఆమెకు ఉంటే అప్పుడు ఉహూ ఇంకా రా ఏం కూర తిన్నారా ఏమన్నా
ఆ ఇప్పుడు ఈ రోజు శారీ మేకప్ తెప్పించుకున్నా అనమాట అక్కతో టి
ఆహాహా ఓకే
బ్లా బ్లాక్ సారీలో ఫొటోస్ దిగాలని మేకప్ వేయించుకోవాలని ఉండే ఎప్పటి నుంచో
అబ్బా నన్ను పెళ్ళికూతురిలా రెడీ చేయమంటే ఎవలన్న చేయట్లే
చా నీకు ఆ ఛాన్స్ రాలేదు కదా
నువ్వైనా నేర్చుకొని యూట్యూబ్ లో చూసి నాకు చేయి,
ఖచ్చితంగా నేను వేసి ఫస్ట్ బ్రైడ్ మేకప్ నువ్వే అయితావు ఓకే హలో హలో హలో ఏమైంది పాట వస్తాది హలో